వినిపిస్తుందా.
ఆ
చెప్పు, గేమ్స్ నార్మల్గా ఏమిమీ గేమ్స్ ఆడతావు. చెప్పు నువ్
నేనైతే ఆఫ్లైన్ లో అయితే క్యారెమ్స్ అట్లా
హ
ఆన్లైన్లో అయితే ఇంకా చెస్
హ
వీడియో గేమ్స్ ఏవైనా
అ మేము ఆడతాము. టూ టూ మెంబర్ గేమ్స్ అని ఉంది. దాంట్లో డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. ట్వంటీ దాకా నార్మల్ ను చెప్పినా చేస్తూ ఉంటుంది. ఇద్దరిద్దరు ఆడేది
హ
ఆ ఆ షిప్స్ హైడిన్ చేసి ఆడేది.
హ
అదేను నెక్స్ట్ మెమొరీ బేస్డ్ ఉంటాయి. కదా అంటే ఫిష్ ఫిష్ సేమ్ ఉండేది. ఎక్కడ హిడన్ అయండడి కనుకునేది మెమరీ బేస్డ్ అది ఒకటి నెక్స్ట్ సేమ్ అదే ఫస్ట్ ఫిష్ సెకండ్, బాటిల్ థర్డ్, మొబైల్ ఈతర వచ్చి మళ్ళీ రిమెంబర్ చేసుకొని ఫస్ట్ ఏది వచ్చింది. సెకండ్ ఏది వచ్చింది. ఆ మెమరీ బేస్ గేమ్స్ అట్లుంటాయి. దాంట్లో
హ
నెక్స్ట్ స్నేక్ గేమ్
హ
ఉం అట్ట ఉంటమే
ఆ
చెస్ ఇంట్లో ఆడతాము నెక్స్ట్ ఇంకోటి ఇది ఇంట్లో కార్డ్స్ ఉన్నాయి అవి అది ఏమో అంటది దాని పేరు ఆ కార్డ్స్ దాడుతా ఉంటాము మేము
ఉం నాకంటే నేమ్స్ ఒకటి తెలుసు గాని దాంట్లో ఎట్లాడాలి ఏమి అని ఐడియా లేదు అదే కింగ్ జాక్ అవే కదా ఉండేది రెడ్
ఆ కార్డ్స్ కాదూ
ఆ
ఇవి కార్డ్స్ దిని ఏమో అంటర నాకి ఇంట్లో ఆడుతా ఉంటాం మేము అది గుర్తొస్తోంది
ఉం
యోనో కార్డ్స్ ఆ యోనో కార్డ్స్ అని
ఉం
నార్మల్గా అది ఎట్లా అంటే కార్డ్స్ మనము షేర్ చేస్తాం ఇట్లా ఒక ట్వంటీ థర్టీ అట్లా నీకు ట్వంటీ నాకు ట్వంటీ అట్లా షేర్ చేస్త కొంటాము దాని దాని వెనకలో వచ్చేసి ఆ నంబర్స్ ఉంటాయి కలర్ ఉంటుంది ఇప్పుడు పింక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది బ్లూ ఉంటుంది అట్లు ఉంటాది
ఉం
ఇప్పుడు సేమ్ కలర్ నాకు బ్లూ వచ్చింది నువ్వు బ్లూనే వేయలా లేదా అంటే ఆ బ్లూ నంబర్ బ్లూ కార్డు మీద త్రీ నో ఫోరో నంబర్ ఉంటుంది నీ కార్డు వేరే కాల వేరే కలర్ ఉండి త్రీ గాని ఫోర్ గాని నంబర్ ఉంటే అది వేయచ్చు అప్పుడు కలర్ చెంజ్ ఇప్పుడు నీకు నీ దగ్గర బ్లూ కలర్ లేదు కార్డ్ లో త్రీ నెంబర్ వేసినాను నేను నీకి త్రీ నెంబర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంది అనుకో ఏ చ్ రెడ్ కలర్ది త్రీ ఉండేది అప్పుడు నేను రెడ్ కలర్ నంబర్ చేంజ్ అయిపోతుంది కలర్ నేను రెడ్ కలర్ అయ చ్చో లేదా అంటే నెంబర్ ఉండేది వేయచ్చు అట్లా వేసుకుంట వేసుకుంట లాస్ట్ కి పోయేసరికి రెండు కార్డ్స్ అట్లా మిగిలినాయి అనుకో
ఉం
యూనో చెప్పేయాల ఒక కార్డు ఉన్నప్పుడు యునో చెప్పుకోకుండా అట్లా ఉన్నాము అంటే నువ్వు జప్పతవు యునో అని అప్పు నే కార్డు పక్కన పెట్టింటాం కదా రిమైనింగ్ కార్డ్స్ మనం ట్వంటీ ట్వంటీ ఫార్టీ తీసుకుంటాం మళ్ళీ మిగతా పక్కన పెట్టింటాము
ఉం
నేను యూనో చెప్పుకోకోండా అట్లే ఉన్నానుకో నువ్వు చెప్పేసినావు అనుకో యూనో అని నేను ఒక కార్డు తీసుకోవాల పక్కన పెట్టిండ దాంట్లో
ఉం
అట్లా ఒకవేళ నీ దగ్గర కలర్ లేదు నేనేేసిండేది
హ
అప్పుడు నువ్వు ఒక కార్డు తీసుకోవాల నా దగ్గర లేదనుకో కలర్ కానీ నెంబర్ కానీ సేమ్ ఉండేది అప్పుడు నేను ఒక కార్డు తీసుకోవాల అట్లా ఎంత మంది అయినా ఆడొచ్చు ఇద్ద్రే కాదు ముగ్గురు నలుగురు ఎంత మంది అయినా ఆడొచ్చ కాడ్స్
హ
కంటిన్యూగా పోతుంది మళ్ళ దాంట్లో రివర్స్ అని ఉంటుంది ఆ కలరు ఉంటుంది రెడ్ అట్లా నంబర్ ఉండే లేదు రివర్స్ అని ఉంటుంది స్వైప్ అని ఉంటుంది దాని మీద సింబాలు అవి ఎసేకి లేదు ఒకవేళ రివర్స్ ఏసినవ్ అనుకో నువ్వే ఎంగోసార్ ఎంగ కార్డే ఎయాలా ఎందుకంటే నీ కార్డ్స్ తగ్గితేనే నువ్ లాస్ట్ యోనో చెప్పకయితుంది నువు విన్ అయితావు లాస్ట్ కార్డ్స్ ఎవరికై అయితే మిగల్కోకుండా రెండుండి యోనో చెప్తారో వాళ్ళు విన్ అయినట్లా మళ్ళా ప కార్డు మీదనే ప్లస్ టూను ప్లస్ ఫోర్ అని ఉంటాయి ప్లస్ టూ వేసినారు అనుకో నువ్వు రెండు కార్డులు ఎక్స్ట్రా అయి తీసుకు కోల్ల నూన నువ్వేస్తే ప్లస్ టూ ఉండేది కార్డ్ నేను రెండు కార్డ్స్ ఎత్ కోవాల రిమైనింగ్ పెట్టిండే దాంట్లో
ఉ
ప్లస్ ఫోర్ వేసినావంటే నాలుగు కార్డ్స్ ఓవేళ నువ్వు ప్లస్ టూ ఎస్నావ్ నా దగ్గర ప్లస్ టూ ఉందనుకొ నేను మళ్ళీ ఏస్తా ప్లస్ టూ దాని మీదనే
ఊ
సేమ్ కలర్ ఉండల్లా ప్లస్ టూ ఉండి వేసినాక నువ్వు ఎ కోవాల అప్పుడు ప్లస్ ఫోర్ ఎత్తుకోవల్ల టూ ప్లస్ టూ ఓవేళ నీ దగ్గర ఉందనుకో ప్లస్ ఫోర్ దో ప్లస్ టూ దో ఇంకొకటి అది నువు ఎ సవనుకో నేను సిక్స్ ఎత్తుకోవాల్ల అప్పుడు ఒకవేళ నా దగ్గర ఉంటే అట్లా కంటిన్యూ అయితుంది ఒకవేళ ప్లస్ లేవు అని అంటే లాస్ట్కి ఎన్ని ఎత్తుకోవాల్సి ఉంటుందో నువ్వు కాని నేను కానీ లాస్ట్ యోర్కి వస్తుందొ వాళ్ళు అన్ని కార్డ్స్ ఎత్తుకోవాలి మళ్ళీ అప్పుడు ఎక్కువ అయిపోతాయి కదా మనం విన్ అయ్యేకి ఛాన్స్ తక్కువ అయితుంది మన దగ్గర ఎక్కువ కార్డ్స్ ఉంటే మనం విన్ అయ్యేకి ఛాన్స్ తక్కువ అయితుంది కార్డ్స్ తక్కువ ఉన్నాయంటే మనం విన్ అయ్యేకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అట్లా
ఊ
అది ఆడుతంటిమి
కానీ నేను ఎప్పుడ ఏమి అదే ఎప్పుడు ఏమి ఇంలేదు అది
నేనే ఇక్కడ వచ్చి నాకనే అది చూసిండేది నాకు తెలీదు అసలు యోనో కార్డ్స్ అంటే ఇక్కడ వచ్చినాకనే
నేమ్ విన్నా
ఆ
యోనో అని బట్ ప్రాసెస్ ఎట్లా ఏవి అని తెలియదు
ఫస్ట్ లో టూ డేస్ త్రీ డేస్ నాకు వచ్చినలేదు ఆడేకది అట్ల అడితే అది అ ఆ అర్థమయ్యంది ఎట్లాడేది అని మ్ మళ్ళా ఇంగ అందరు ఇంట్లో ఉన్నప్పుడు బార కట్ట ముగ్గురు ముండలుము కూర్చొని ఆడతావుంటాము టీమ్ గా ఆడతాము సింగిల్ సింగిల్గా ఆ అదే బాక్సెస్ తీసుకోని సెవెన్ సెవెన్ మ్ మ్ టూ ఉండచ్చు ఫోర్ ఉండచ్
ఫోర్ ఉండొచ్చు సిక్స్ కూడా ఉండొచ్చు
ఆ సిక్స్ ఉండొచ్చు
ఏ టీమ్ టీమ్ గ ఆడుతాం అంతే
ఆ టీమ్ వైస్
ఒకవేళ ఫోర్ ఉంటే సింగిల్ సింగిల్ గా అయినా ఆడొచ్చు టీమ్ అయినా ఆడొచ్చు
మ్
సిక్స్ అట్ల ఉంటేనే సింగిల్ సింగిల్ గాడే కొంచెం కష్టమయితది
అవును
టీీమ్ ఆడచ్చు త్రీ త్రీ మెంబర్స్
మ్ ఆడుతము ఆ సిక్స్ సిక్స్ పెట్కోవాలవి ఏంటి వన్ని కాన్నే పిచ్చలు ఉంటాయి చింత పిచ్చలతో ఆడుతారు లేదంటే వేసేవి వస్తాయి గవ్వలు దాన్ తోని ఆడొచ్చు
కంబట్టి అది పాంపట్టం మీద ఏస్తరు మేడం
మ్
తంతం కూడా అర్థ
ఆ ఆడొచ్చు దాంతో కూడా ఆ డైస్
మా రూమే పిచ్చల్ తోని ఆడుతారు
ఆ
ఆ అవి ఇంకా రోడ్డు మీద నూరి నూరితే వైట్గా అయితాయి
అవును
అంటే గరుకుబండ ప్లేస్ లొ నూరితే
ఎక్కువ వాడు నార్మల్ గా పల్లెలోన్న అందరు బయట కూర్చోని పెద్దళ్ళు ముసలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ ఆడుతుంటారు ఎక్కువ
మ్ ఇప్పుడు గవ్వలు గవ్వలతో వేసినాం అంటే ఎక్కువ సిక్స్ లు ఫైవ్ లు పడుతాయి గవ్వల్తో వేస్తే
అవును
వాళ్ళ ఇంకా అవి ఎక్కువ పడవని ఎక్కువ పిచ్చలతోనే ఆడుతారు
మ్
మేము చిన్నప్పుడు ఆడేవాళ్ళం
అవున్లే
ఇంగ ఇప్పుడు ఎవరు లేరు కదా ఇంగ ఖచ్చితంగా ఇంగ ఇద్దరు ఉండాలే ఆడాలంటే
నిను ఆడాను మ్
మా అవి పిచ్చలు ఒక రోజు ఉంటే ఇంకొక రోజు ఉండేదిలేదు
కూర్చొని ఆడేది నవ్వుకుంటా కామెడీ చేసుకుంటా ఒక్కొక్కసారి రేపిచ్ కుంట అన్నప్పుడు వాళ్ళు లాస్ అయి
హ్
అయిపోతా ఉంటే కావాలని అట్లానే
దాంట్లో ఉండేది చచ్చిపోవాలి ఇంగా అంతే
ఇంకా అయిపోయే ఎక్కడలేని యుద్ధాలు ఇంగ ఆడే జరుగుతాయి అపోనేంట్ టీం కాయిన్ సచ్చిపోతే మోగాలు అట్లా మాడికి పోయి
హా మేము ఎక్కువ ఆడతాం ఉంటుమీ
ఇంకా మేము ఆడతాంట మీ బట్ హాలిడేస్ లో ఎక్కువ ఆడతంటీమీ
ఆ సరే అండి
ఆ
స
కూ